హలో
హలో
హలో
ఏం చేస్తున్నవ్ రా ఖాళీగనే వున్నావ
అవునవును రచ్చపడి దగ్గర కూర్చొని మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకుంటే ఆ పాతకాలం ముచ్చట్లు వింటున ఆ రోజులే గుర్తుచ్చి చాలా వింతగా ఆనందంగా నవ్వు కూడా వస్తుంది తెలుస
నిజం రా నేను కూడా నిన్న మా ఇంట్లో పాత పెట్టే సర్దతుంటే ఒక పాత రేడియో కొన్ని మట్టి బొమ్మలు కనిపించాయి అవి చూసాక మన చిన్నప్పటి రోజులు ఆ పాతకాల పశువులు ఎంత బాండేవో కదా దా అనిపిచింది
అవునవును ఆ రేడియో అనగానే నాకు గుర్తొచ్చింది మన చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉదయన రేడియో వచ్చే వార్తలు విని ఆ పాటలు వింటూనే మన అందరం నిద్ర లేష్టలం కదా ఇప్పుడైతే కళ్ళ తెరువ గాని అందరు చేతిలో స్మార్ట్స్ ఫోన్ అయిపోయినాయి గాని ఆ పాతకాలం ప్రశాంతత ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు
అవును అప్పట్లో ఫోన్ లేవు కాబట్టి మనుషుల మధ్య మంచి ప్రేమలు ఆప్ పేతలు అవి ఇవి ఉండేటివి సాయంత్రం అయితే ఆళ్ళ ఊర్ల పిల్లలందరూ కలిసి మంచిగా గోలిలాట కబడ్డీ పోకు వన్న ఆడుకునేటోళ్లు ఇప్పుడ ఏమో పిల్లలందరూ ఇంట్లో కూచ్చుని ఏందో వి వీడియో గేమ్స్ అట అవి ఆడుకుంటున్నారు
కరెక్ట్ గా చెప్పినవ్ ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు కూడా రా త్రి భోజనం అయ్యాక అందరు ఇళ్ళ ముందు అరుగుల మీద లేదా మంచాలు వేసు ని చల్లటి వెన్నెలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉండేవాళ్ళు రామాయణం బాతం వంటి కథలు కూడా చెప్పుకునేవాళ్ళు అబ్బాబ్బా ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే మనసుకి ఎంత హ్యాపీగా ఉందో కదా
అవును అప్పట్లో మన పల్లెటూళ్లలో ఇల్లన్ని మట్టిగోడలతోనే కట్టిరు పెంకుటేలతోటి ఉండేవి వేసాకాలం వచ్చిందంటే ఆ ఇల్లు ఎంత చల్లగా ఉండేట్ విదా ఇప్పుడు చూడు మన ఊర్లు ఎక్కడ చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు వచ్చేసాయి కేసులు పెట్టకున్నా కూడా ఆ పాతిళ్లలో ఉన్న చల్లదనం ఆగి అయితే రావడం లేదు
నిజం చెప్పవ్ వస్తువులే కాదు మన సంప్రదాయ రుచులు కూడా మారిపోయాయి అప్పట్లో మట్టి కుండలు నీళ్ళ దాగలని గుర్తుందా ఆ నీళ్ళకుండే మట్టి వాసన మరియు ఆ చల్లదనం అమృతంలా ఉండేది ఆ రాగి ముద్ద జొన్న రొట్టెలు సద్దన్నం తినేవాళ్ళం అందుకే మన తాతయ్యలు అంత బలంగా రోగాలు లేకుండా వందేళ్ళ బతికారు కదా
అవును ఇప్పుడైతే మనం తినేదంతా కెమికల్స్ ఫుడ్ అయిపోయింది పాయిజన్ లాగా అనిపిస్తుంది అసలు పెళ్లి కాకముందే మనమే ఇట్లా పాత రోజులను మిస్ అవుతున్నాం అని ఫీల్ అయితే ఇక మన తర్వాత వచ్చే జనరేషన్ వాళ్లకి పాత సంస్కృతి వస్తువుల గురించి అసలు తెలియకుండా పో తదేమోని భయమవుతుంది
కరెక్ట్ పాయింట్ చెప్పినవ్ అందుకే నేను ఒక ఆలోచన చేస్తున్నా మనూర్లో ఎవరి ఇళ్లలో అయినా ఉపయోగించకూడని పాత వస్తువులు ఉంటయి కదా అవన్నీ లైక్ రాగి పాత్రలు రోక్ లు రోల్ రోకలి తాళపత్రాలు పాత అలాంటివి సేకరించి మన ఇద్దరం కలిసి ఒక చిన్న పలేటురీ మ్యూజియం లాగ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటదంటవు
అబ్బా ఎంత అద్భుతమైన ఐడియారా దీనివల్ల పాత జ్ఞాపకాలు మళ్ళీ బతుకుతాయి మన ఊరు పిల్లలకు కూడా మన పూర్వీకుల జీవన విధానం తెలుస్తుంది
అవునవును రేపటి నుంచి మనం ఊర్ళోని పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ దగ్గరున్నా పాత వస్తువును సేకరించడం స్టార్ట్ చేద్దాం అలాగే వాళ్ళకి తెలిసిన పాత కథలను కూడా డైరీలో రాసి పెడదాం
ఖచ్చితంగా ఈ ప్లాన్ వింటుంటేనే నాకు చాలా ఉత్సాహంగా ఉంది రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను ఇద్దరం కలిసి మొదటడుగు వేద్దాం
ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫోన్ పెట్టే ముందు నువ్వు మ్యూజియం అనేసరికి నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద రోలు రోకలు ఉండేవి కదా పండుగ వస్తే చాలు ఊళ్ళో వాడల వాళ్ళంతా ఒక దగ్గర పిండి వంటల కోసం దంపుతుంటే వచ్చి ఆ పాటలు సప్పుడు గుర్తుందా
అబ్బా ఎంత మంచి విషయం గుర్తుచేసినవ్ అదే ఆ దంపుడు పాటలు ఆ ఇంకా వలస పాటలు వినడానికి ఎంత మంచిగ ఉండేటియి ఇప్పుడేమో అందరు ఇండ్లలో గ్రైండర్లు మిక్సీలు తెచ్చుకున్నారు బటన్ నొక్కుతున్నారు పని అయిపోతుంది అని ఆ రోజులల్లా అందరు కలిసి గట్టుగా పనులు చేసుకుంటూ పంచుకునే ఆ నవ్వులు ఆ సంతోషం మాత్రం మిస్ అయిపోయినాం కదా
అవునవునవును మిషన్లు వచ్చాక మనుషులు కూడా శ్రమ తగ్గింది కనీ బంధాలు కూడా మారిపోయాయి కదా అప్పట్లో ఇంట్లో పెళ్ళి జరిగితే పండుగలు అని వస్తే ఊరంతా వచ్చి పందిరి వేయడం ఆహా మంచిగా పనులు చేయడం అన్ని చేసి కలిసి చేసేవాళ్ళు అంతా క్యాటరింగ్ ఫంక్షన్ హాళ్లు అయిపోయాయి గాని డబ్బులు ఇస్తే పని జరుగుతుంది కానీ ఆత్మీయత మిస్ అయిపోయింది కదా
నిజం వస్తువులే కాదు మన సాంప్రదాయ వైద్యం కూడా మనం చాలా మిస్ అవుతున్నాం మన చిన్నప్పుడు కొంచెం దెబ్బ తగిలిన జలుబయిైన ఏమైనా కూడా మనం అసలు హాస్పటల్కు ఎల్లుడు అనేదే లేదు అమ్మమ్మ వంటింట్లో ఉన్న పసుపిచ్చేది అల్లం తులిసాకులు వేపాకులతోనే అన్ని తగ్గచ్చేసేది ఆ నమ్మకం ఆ వేద రహస్యాలు ఇప్పుడు ఎవ్వరికి తెలియట్లేదు
అవునవును వంటిల్లోక పెద్ద హాస్పిటల్లా ఉండేది కదా అప్పట్లో మనం చెయబోయ ఆ చిన్న మ్యూజియం లో ఆ పాతకాలపు వైద్యు లను కూడా అలాగే ఊరు పెద్దలకు గెలిసిన ఆయుర్వేద రసాలను కూడా ఒక పెద్ద చాట్మద రస పెట్టి తే ఎంత బాగుంటుందో కదా వచ్చే తరం పిల్లలకు కూడా అదొక పెద్ద నిధిలాగా ఉపయగపడుతుంది
ఇది చాలా మంచి ఐడియా అంటే జస్ట్ వస్తువులను మాత్రమే కాకుండా మన సంస్కృతిని, మన జ్ఞానాన్ని కూడ మనం భద్రపరచాలన్నమాట. పెళ్ళకాక ముందే మన ఇద్దరం కలిసి మన ఊరి కోసం ఇంత మంచి పని చేయబోతున్నామంటే నాకైతే చాలా గర్వంగా ఉంది తెలుసా! రేపు ఉదయాన్నే మనం ఫస్ట్ ఏ ఇంటికి వెళ్దామో, ఇప్పుడు ప్లాన్ చేసుకుందామా మరి?
ఆ చేసుకుందాం. చేసుకుందాం. మన ఊరివి మన గ్రీన్ చివరున్న పెద్దయ్య తాత దగ్గరికి ఫస్ట్ ఇంటికెళ్దాము. నా దగ్గర వాళ్ళు చిన్నప్పుడు వాడిన చాలా పాతకాలపు వస్తువులు ఉన్నాయని నాకు తెలిసింది. మొదట ఆయన దగ్గరికే వెళ్దాం. ఆయన పాత ముచ్చట్లు కూడా చాలా బాగుంటాయి అవన్నీ రాసుకుందాం.
అవును మంచిగ గుర్తు చేసినావు. పెద్దయ్య తాత దగ్గరనయితే మంచి మంచి కథలు ఉంటాయి. నేను ఒక కొత్త నోట్బుక్ను, పెన్ను కూడా తెస్తా. ఆయన చెప్పే ప్రతి జ్ఞాపకాన్ని, కథను మనం అందులో రాసుకుందాం ఒకటి కూడా మిస్ కాకుండా ఈ రాత్రికి నేను మా ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ ఒక చోట్ ట సర్ది పెడతాను రేపు ఉదయం నువ్వు వచ్చేసరికి అన్ని రెడీగా ఉంటాయి సరేనా!
అలాగలాగే నేను కూడా మా ఇంట్లో తాతయ్యవాన్య పాత ఫౌంటైన్ బన్ని పాత కాలపు గడియారం ఏమో ఉన్నాయంట. అవన్నీ వెతికి పెట్టుకొస్తా ఇద్దరం కలిసి మన ఊరి జ్ఞాపకాలను మళ్ల ప్రాణం పోసి బతికిద్దాం.
పర్ఫెక్ట్ రా ఇంక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. రేపు ఉదయం కరెక్ గ ఏడు గంటలకు నేను మీ ఇంటి ముందుకు వచ్చేస్తాను ఓకేనా.
మ్ నా మాట వినబడుతుందా కరెక్ట్ గా? నేను ఇప్పుడే ఫోన్ పెట్టేద్దాం అనుకున్నా కాని, మా అమ్మమ్మ ఒక అద్భుతమైన వస్తువు గురించి చెప్పింది తెలుసా అది వినగా నాకు ఒళ్ళు గొగ్గురు పొడిచింది.
అవునా ఏంటది అంతగా చెప్తున్నావు అంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది తెలుసుకోవాలని, ఏంటో చెప్పు.
ఏ ఏం లేదు గానీ మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ పెళ్లి నాటి కంచిగన్నెలు మరియు తాటు గోడుగులు ఇప్పటికీ, వాళ్ళ పాత సామాన్ల గదిలో రూమ్ లో దాచి పెట్టారంట. అప్పట్లో ఈ ప్లాస్టిక్ గొడుగులు లేనప్పుడు తాటాకులతోనే కదా, పెద్ద పెద్ద గొడుగులు తయారు చేసుకొని, వానకాలంలో వాడేవాళ్లు.
అబ్బా తాటాకు గొడుగులా? అసలు అయిట్నే నేను ఎప్పుడు చూడనే చూడలేదు లైఫ్ లో జస్ట్ పుస్తకాల్లో చదవడం సినిమాల్లల్లో చడడం తప్ప అది కనుక మనం మ్యూజియ లో పెట్టినం అనుకో అసలు మన ఊర్లో ఉన్న పిల్లలంతా ఆశ్చర్యపోవడం కంపల్సరీ.
అవునవును. అందుకే అమ్మమ్మని అడిగి దాన్ని రేపు ఉదయమే బయటకి తీసిస్తున్నా. అలాగే ఇప్పట్లో రాగి, కంచు, ఇత్తడి ఇత్తడి పాత్రలు మాత్రమే వాడేవారంట. వాటిలో వంటిన వంటని తింటే చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటారంట. ఇప్పుడు చూడు మొత్తం అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులు వాళ్లేే అందరు రోగాలు పాలవుతారని మా అమ్మ చెప్తుంది.
నిజం అప్పట్లో మజ్జిగ చిలుకడానికి పెద్ద కవ్వం వాడేవారంట. ఆ కవ్వానికి తాడుగట్టి, ఇద్దరు కలిసి జిలుకుతుంటే వచ్చి ఆ శబ్దం వినడానికి ఎంత మంచిగ ఉండేది. ఇప్పుడు మిక్సీలో వేసి ఒక్క సెకండ్ లో మజ్జిగ చేస్తున్నారు కాని, ఆ వెన్నెలో పాత్ర చ్చసలు రావట్లేదు
అవునవును. అలాగే మన తాతల కాలంలో పైసలు, అనాలు, దమ్మిడిలనే ఉండేవి కదా! అనా, బేడ. సరన్ అని పిలిచి కోలెమడ్డలం ఆ పాతనాణలు కొన్ని మా తాత దగ్గర ఉన్నాయంట. అవి కూడా జమ చేసి మనం గాజు పెట్టిలో పెట్టి ప్రదర్శన కి ఉంచుదాం ఓకేనా.
మ్ సూపర్ ఐడియా రా. పాత నాణాల కలెక్షన్ ఉన్నాయంటే పిల్లలు కూడ మంచి ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అట్లనే అప్పట్లో అసలు ఇప్పుడు అంటే మనం బట్టలు ఉతకడానికి సోప్స్ అవి వాడుతున్నాం కానీ, వాళ్ళు కేవలం కుంకుడుకాయలు లేదా చవుడు మట్టి వాడేవారంట. తలస్ స్నానానికి కూడ షికాయి పొడి వాడేవారు. ప్రకృతికి హాని చేయకుండా బతికిన జీవన విధానం ఎంత గొప్పదో కదా,
నిజమే కదా అప్పట్లో పరివనం ఎంతో స్వచ్ఛంగుండేదో ప్లాస్టిక్ అనేదే లేకుండేది మనం ఈ మ్యూజియం ద్వారా కేవలం వస్సువులే కాకుండా ఆ నాడే జీవన సూత్రాలను కూడా ప్రసారం చేయాలి పెళ్లి కాకముందుకే సమజానికి ఉపయోగపడేంత మంచి పని మనం బార్ న భుజాన వేసుకున్నందుకూ మా మనసు చాలా సంతోషం నిండిపేంది తెలుసా
నా క్కూడ ఆల్మోస్ట్ అట్లనే ఉన్నది మనం చేసే చిన్న ప్రయత్నం రేపు మన ఊరుకు ఒక మంచి గుర్తింపు తెచ్చిపెడతా అని అనిపిస్సుంది సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళీ మా తాతయ్య పాత పెట్టెలో ఇంక్ ఏమన్న పాత వస్తువులు దొరుకుతాయేమో ఒకసారి ఎతుకుతా రెపైతే ఉదయం ఏడింటికి కచ్చితంగా మీ ఇంటి దగ్గర ఉంటా
సరే సరే నేనూ ఇప్పుడే మ నాతో కూడా ఈవిజే ఈ మ్యూజియం ఐడియా గురించి చెప్పినా మా నాన్నా వినగానే చాలా సంతోషపడ్డాడు పైగా ఒక అద్భుతమైన పాతకాల వస్తువు కూడా ఇస్తానని చెప్పారు తెలుసా
అవునా ఏంటి రా మీ నాన్న దగ్గర ఏముంది త్వరగా చెప్పు నాకైతే తెలుసుకోవాలని బాగ ఎక్సైటింగ్ ఉన్న
అదే మన పూర్వీకులు రాత్రి పూటలా పొలాల దగ్గర వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడూ వాడే పాత లాంతరు గుర్తుంది కదా అది మాత మా నాన్న దగ్గర ఇంకా ఉంద పశువులు పాకలో దాచిపెట్ డేనట దాంట్లో కిరోసిన్ ఒడి వాడ్తే ఇప్పటికి వెలుగుతుందంట
అబ్బ లాంతరా అది నిజంగ చాలా అద్భుతమైన వస్తువు తెలుసా ఈ రోజుల్లో పిల్లలకీ అసలు లాంతర్ గురించి తెలవనే తెలవదు ఏమన్న అంటే కరెంట్ పోతే మొబైల్ ఫోన్ ఆన్ చేయడం ఒక్కటే తెలుసు అయితే దాన్ని మన కలెక్షన్ లో పెట్టిన మంటే మస్తు ఉంటది
అవునవును అలాగే నాన్న ఇంకొక విషయం కూడా చెప్పారు అప్పట్లో ధాన్యాన్ని కొలవడానికి లీటర్లు కిలోలు ఉండేవి కాదంట ఈ సోల తవ్వ మానిక అడ్డా అని పిలిచే ఇత్తటి చెక్క కొల పాత్రలు వాడేవారట అ ఆ పాత కొలతలు కూడా చూపిస్తూ పాత్రను కూడా మ్యూజియం లో పెడితే ఈ తరం పిల్లలకి చాలా కొత్తగా అనిపిస్సుంది
వండర్ఫుల్ ఐడియార ఆ కొల పాత్రలూ కొన్ని మా తాతయ్య దగ్గర కూడా ఉన్నాయి నేను చూసిన అప్పట్ల నేనూ రేపు వాటిని కూడ తీసుకొస్తాను అలాగే అప్పట్లో ఉత్తరాలు రాయడానికి వాడే పాతా ఇజ్లాన్ లో లెటర్లు పోస్ట్ కార్డులు కూడా మనా న్న దగ్గర డైరీలో ఉన్నయ్ వాటి పైన ఉన్న పాత స్టాంపు చూస్తే నువ్ అయితే షాక్ అయితవ్
నిజంగనా పోస్ట్ కాన్ చూసి చాన ఏళ్ల అయిన్ది తెలుసా ఇప్పుడు అంతా వాట్సప్ ఈమెయిల్స్ అయిపోయినాయిగానీ అప్పట్లొ ఉత్తరం కోసం ఊర చివర పోస్ట్మన్ వస్తుందంటే ఊరంత వెయిట్ చేసేవాళ్ళం ఆ ఆరాటం ఆనందం మాటల్లో చెప్పలేం అ ఉత్తరాల్లో ఉండే ఆత్మీయత ఇప్పుడు వచ్చే మెసేజ్లొ ఎక్కడుంది చెప్పు
కరెక్టు ఆ రోజుల్లో ఒక ఉత్తరం వస్తే ఇల్లే కాదు ఊరంతా చదివి వినిపించు కునేవాళ్ళు సరే అయితే రేపు ఉదయం మనం పెద్దయ్య తాతయ్య దగ్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడూ ఈ వస్తువులన్నింటిని ఒక లిస్ట్ లాగా రాసుకుందాం ఎవరి దగ్గర నుండి ఏ వస్త్ చూ తీసుకున్నామో ఒక బుక్ లో నోట్ చేసి పెడదాం భవిష్యత్ లో మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చేటప్పుడు కొంచెం ఈజీ అయితుంది మనకి
అవునవును అది చాలా బాధ్యాయుతమైన పని అలాగే మన ఊరి ప్రెసిడెంట్ గారిని కూడా కొంచం పర్మిషన్ తీసుకు కొని యుజే మన మ్యూజియం కోసం పంచాయతీ ఆఫీస్ పక్కన ఖాలీ ఉన్న పాత గదిని కేటాయించమని అడుగుదాం ఆయన కూడా యువత ఇలాంటి మంచి పనులు చేస్తున్నా అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు
నిజమే నిజమే ఆ గది అయితే ఊరి మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది సరే నేను ఇప్పుడే వెళ్లీ మా తాతయ్య పాత పెట్టే తాళం తీసీ వస్తువులన్నీ సర్దుకుంటాను రేపు ఉదయం కరెక్ట్ గా ఏడు గంటలకు మీ ఇంటి ముందుకు వచ్చేస్తా
సరే సరే మరి రేపు మద్యాహ్నం రేపు పొద్దున కలుసుకుందాం మరి, రేపు పొద్దున కలుసుకుని స్టార్ట్ చేద్దాం మన ప్రాసెస్ మొత్తం.
మ్మ్ సరే మరి అ